లొ
ఉ అబ్బ
వినిపిస్ వినిపిస్తుందా?
ఆ వినిపిస్తుందక్క
మా చెప్పాలమ్మ
ఏమక్క ఏం చేస్తు
ఏం జేయలే, పోవాల మరి సాయంత్రం పోయి పైచ చకర్ తెరిసి ర వ
ఆహా ఆ
ఆ
అంటే గుండం కూడా ఉంటది కదా
ఆ మా ఊర్లు రెండు రెండున్నాయి గుండాలు.
ఆ డ్యాన్స్ వేయరు మరి గుండెం చుట్టూ
ఏస్తారు
బా వేస్తారు అంటే నేర్చుకుంటారు కదా వేయాలనేసి ముందుగానే ప్రాక్టీస్ చేసింటారు
అంటే మా ఊర్లో గుండెం చుట్టూ ఏం ఎయ్యరు. ఓన్లీ మామలుగానే వేస్తారు.
మామూలుగా సరే, అంటే గుండెం చుట్టూ నిలబడుకొని నార్మల్గా వేస్తారు కదా.
ఏం వెయ్యర్ మా ఊర్లో అట్
ఉహు మా అక్క వాళ్ళ ఊర్లో వేస్తారు. నార్మల్ గా వేస్ వేయచ్చు, గుండెము పెద్ద చేస్తారా ఆ చాన వెడల్ప్ పు చేస్తారు. ఆ దాన్ చుట్టూ నిలబడ్ కొని అంతా మంటంతా ఆరి పోయిన తర్వాత అంటే కింద నిప్పులు ఒకటి ఉంటాయి కదా గుంతల్ గుంతలో హు ఆ హు ఇ కొంచెం మడంగా నిలబడుకొని దాని చుట్టూ డ్యాన్స్ వేస్తారు బాగా
అవునా నేన్ సెల్ లో చూసిన అంతే ఎప్పుడు ది ఎప్పుడు చూడ్లే
ఉమ్
మా దాన్ల ఏం ఎయ్యదులె అక్క
పాడలు పెట్టి డం డగ్ సాంగ్
అవేం కొట్ట డ్రమ్స్ ఏం గొట్టరు గదా ఓన్లీ ట
డ్రమ్స్ కాదు డక్స్
ఆ డబ్సె
డగ్స్ పెట్టి పాటలు పెడతారు కదా డ్యాన్స్ వేస్తారు
అవును మీ ఇంట్ల డగ్ ఉందని చెప్పావ్ తె మా ఊర్లో లేదు రెండు ఉన్నయి మా ఊర్లో గుండంలో
ఆహ రెండు చోట్ల చేస్తరా
ఆ రెండు పీర్లు వే రెండు సవిడ్లు ఉన్నాయి అక్కడా ఒక సవిడ్ ఉన్ గవర్నమెంట్ లళ్ల గవర్నమెంట్ వాళ్ళదొకటి రెడ్డిసా ఒకటి అని మాట్ మాది మా రెడ్డిస్ దొకటి అక్కడ ఉంటుంది
ఆహా అట్లనా ఆహా అంటే పెద్దదయితే ఊరు
ఊమ్ పెద్దదే ఊరు
ఉమ్ హ్
అన్ని కులాలు ఉన్నయి మా ఊర్లో
ఆహ ఎక్కడక్క
బ్యా చెప్పాలె మల్లి చెప్తలే
ఉమ్ ఉమ్ అవునక్కా అయిందా
ఆ ఇంకేంటి చెప్పాలమ్మా నువ్వే ఏమన్న విశేషాలు
ఏం విశేషాలున్నయక్క మీరన్నా ఎంజాయ్ చేస్తున్నరు పండగని మ్మ ఎమ్మ ఏం లేదే ఖాళీగా ఉన్నాం
ముస్లిమ్స్ ఫుళ్ళు బిజి అందరూ
ఉమ్
ఇప్పుడే ఆ ఇంగ అవి గుండంలోకి తప్పెట్లు తోస్తన్నారు కర్టెన్ ఏసుకోని
ఆ ఇప్పుడు పెడతారు నైట్ అవుతుందిలె ఏడు ఏ అట్లవుతుంది సెవెన్ అట్లా అవుతుంది
లేదు లేదులే అంతలో రెండు గంటలకు తెత్తారు నైటు
ఆ అహా ఎక్ ఇచ్ ఎక్కేవి గాదు గుండము ఇప్పుడేమో అంటి ఇ ఎలుగుతా ఉంటదా ఆరిపోయే సరికి సెవెన్ అట్లా అవుతుంది
అ అవుతుంది
ఉమ్
ఇంకా ఇప్పుడే ఇప్పుడేసుకొస్తున్నారు అని వేంటి ఎద్దుల బండ్లల్లా
అప్పటిగ్గుడా అన్న వెలుగుతానే ఉంటాయి
అవి మళ్ళీ ఆరిపోయి మళ్ళీ నిప్పులు గూడ తొక్కుతారు కదా
ఆ తొక్కాలి తొక్కి ఎత్తుకో అవి ఎప్పుడు ఏ ఏట్లోకి పోతాయి కదా అప్పుడు
లే లేదు మాకు ముందే ఇక్కడ దొక్కుతారు
ముందేన
హు
ఆ కొన్ని జూలై కిన్నా ఏదో ఊళ్ళ చూస్తాన పోయేటప్పుడు బయటకి వచ్చిటాయ్ కదా అప్పుడు తొక్కుతారు తొక్కి కొద్దిసేపు ఉండి అట్లనే
ఇన ఈ రాత్రి తొకుతారు మళ్ళీ పద్నాలు అ తొకుతారు
ఉ
ఏం చేస్తరు మీ ఆయన
ఆ గ్యాస్ ఏజెన్సు గ్యాస్ ఏజెన్స హు అ
మేము వ్యవసాయమే మేము
ఉ
ఆ వరి వరి నాటుకుంటాం చెనక్కాయి
ఆ
అవును సార్
మేం
ఇంగ ఎం అక్క ఇంక ఉ హలో
మాక ప
పంటలు పంటలు ఏం లేస్తారు అంటున్నా
పంటల వరి నతారు చెనకాయ మరి అరటి
ఉ
కంద వేసుకునే వాళ్ళు కందులు కందులు తక్కువే మాకల్లా కందులు తక్కువే మాక్కళ వేసేది మరీ ఎక్కువ వేసేది చ వేరుశనగా అరటి
మాకు తీవది అవి మాత్రం సీజనే
మాకు కొళ్ళ పెట్టారు అంతగ
రెండు సార్లు పెడతారు మామూలుగ ఇప్పుడు పెడతార మళ్ళీ సంక్రాంతికి వస్తుంది కదా సంక్రాంతికి వచ్చి వచ్చిన తర్వాత మళ్ళీ పెడతారు ఎండగారు వర అని మళ్ళీ అప్పుడు పెడతరు
మేము అట్లే మన కోస్నం మళ్ళీ వేస్తున్నాం
ఇంక కొంచంమంది నిమ్మ చెట్లో కొంచెమంది నిమ్మ చెట్లు ఇట్లా పెట్టుకున్నారు ఇప్పుడు చిన్న చెట్ లేవు మధ్య అట్లు ఉన్నాయి
మా సైడు నిమ్మ చెట్లు ఎక్కువ ఉన్నాయి
నిమ్మ చెట్లు ఇప్పుడు ఎక్కువ పెట్టినారు ఇంకా వర్రి పత్తి ఇంకా కామన్ అవి మాకు
ఉమ్మ్
ఉమ్మ్ ఇంకేదన్నా కా అంటే అందులోనే ఇం ఇంట్లోకి కావల్సిన కూరగాయలు వేసుకోవడం ఇంకా లేదంటే అమ్ముకోడానికి ఏదన్నా అమ్మడాని ఏదన్నా కూరగా ఇట్లా ఆకూరలు అట్లావి ఏసుకోవడం ఇంగ అంతే
పోలే పచ్చిమెరకను ఆకుకూరలు ఉన్నాయంటే ఎసుకుంటరు వచ్చ
లే అంటే కంపల్సరీ మాత్రము ఇంట్లోకి వచ్చేవినాన్నా కూరగాయలు వేసుకుంటారు ఇంకా అందులోనే ఆ తోటలోనే పత్తిలో గానీ వరిలొనన్న గాని
మేలు కదా కొనుక్కోకుండా మన సొంతం దాంట్లో పండినవి తింటే మంచిది
ఇప్పుడు
హలో
ఆ అక్క
వాయిస్ బ్రేక్ అయితుంది
నాదేనా
ఆ నీదే
ఇఫులక్సా
కొద్దిగా అంతే ఆ ఇప్పుడు వినిపిస్తోంది
ఆ ఏమక్క ఇంకా చెప్పాలి
ఏం ఏం చదువుకున్నావ్ మామ్
ఇంటర్ అక్కా
అవునా
ఉమ్మ్
అంతంతే
ఉమ్మ్ లేదంటివి ఉమ్మ్ ఇంటరా నువ్వక్క
టెన్త్‌నా టెన్త్
ఆహా
వాయిస్ చానా బ్రేక్ బ్రేక్ అవుతాంది
వాయిసా గాలి పెడుతుంది అందువల్ల అనుకుంట అక్క
అవును
ఉమ్మ్
అది వాయస్సు వాయస్ అనేది కొద్దిగ గెట్టిగా వస్తాంది
ఇదే గాలి పెడుతుందా అందుకనేసి ఇట్లా ఇనపడు
ఉమ్మ్ సర ఆమె మళ్ళీ ఎప్పుడు రమ్మన్నారు నిన్ని
మళ్లీ రేపు నెల అక్క
రత్నల ఈ రతునల తొమ్మిదో తారీకుపోయి మళ్ళీ స్కానింగ్ చేయ్యించుకోవాలి. స్కానింగ్ చేపించుకొని ఇంకా
అవునండి.
అయితే రెండో తేది పడతాయా పూర్తేల్లిపోయి ఆరు పడతాయి. ఉ ఆరుబడతయి అంటే ఒక వారం గడస్తే. ఆర్నెల్లు ఉన్నాయి అంటే ఒక వారం గడిస్తే స్కానింగ్ అనేది బాగా క్లారిటీగా వస్తుంది కదా.
ఆ ఉండాల్లే ఒక వారమే గడిస్తే బావుంటది.
అట్లా ఉంటే బాగా వాళ్ళకు కూడా క్లారిటీ వస్తుంది, మనకు క్లారిటీ వస్తుంది వెంటనే పోతే హ్ హ్
అయినా టాబ్లెట్లు ఉంటాయిలేరా చిన్నగా.
ఉన్నాయి ఉన్నాయక్క
అదే ఉన్నాయి.
హ
ఎక్కడ పోవాల మీరు చూపించుకునేకి.
ఆ అక్క.
ఆహా ఏ ఊరు పోతార్రు చూపించుకొనికి.
లేదు ఆ ఊర్లోనే అక్క అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరనే.
అవునా.
ఇన్నే అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరనే. చేపించుకునేది.
దగ్గరఉం దగ్గర ఉంటే మేలులే.
హ్ అంతే దగ్గర ఇంకా ఇక్కడే చూ ఆ సరే అక్క అయితేను. ఆ టైం అయితాంది.